ఆ
హాయ్
హాయ్
తిన్నావా రా
ఆ తిన్నా మీరు తిన్నారా
ఇంకా లేదు అంటే ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా తింటాం
అవునా
హు ఏం చేస్తున్నారు
ఏం లే ప్రజెంట్ కాళీ మీరు
ఖాళీ మొబైల్ చూస్తున్న
అవునా
ఏం కర్రీ మరి ఈరోజు
వంకాయ మీది
మాది కూడా వంకాయ సేమ్
ఊహు ఎలా జరిగంది రంజాన్
ఆ రంజాన్ బానే జరిగింది అంటే కొంచెం తో స్పెషల్ అంటే అంతే అంటే నా డైలీ ఎట్ల రంజాన్ ఉంటుందో ఇయర్ కూడా అంతే ఉంది బిర్యానీ చేయడం ఇంకా షీర్ కురమ చేయడం ఆ ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కలిసి రావడం అంతే ఎ ఎవర్రీ ఇయర్ జరిగేది కాని ఈ ఇయర్ కొంచెం తొందరగా అయి అయినట్టు అనిపించింది
ఈసారి తొందరగా వచ్చింది పండుగ
ఆ పండుగ తొందర వచ్చింది తొందర వెళ్ళిపోయింది అది థర్టీ డేస్ అసలు
తొందరగా గడిచిపోయినాయి రోజులు లు
ఎందలు కూడా ఫుల్ ఓత న్నాయి అసలు
గ్యాస్ అయిపోయింది అన్నీ
అన్న ఒకకే సర అన్న ఈ అయగా
ఆ వన్ మంత మస లోనే
ఆ మొత్తం ఒకే మంత్ లో
ఓకే మంత
ఇ సైడ్ కొంచం మ ఇట్లా నార్మల్ ఉంది కానీ అటు ఇరాన్ సైడ్ అటు సైడ్ అయితే వార్స్ అయి ఆ చాలా మంది చనిపోయిము ఇంకా మూవీస్ చూస్తారా మీరు
చూస్తా తకువ
కాణ
హ
ఆ వెబ్ సిరీస్ అలాంటి
ఆ స్టడీ ఏంటి
నాది స్టడీ డిగ్రీ కంప్లీట్ అయి్యంది
అవునా
ఖళిన ఉంట అంట నా ప్రస్తుతం
ఆహా
ఏంండదు మదం లేవాలి ఆ ఇంట్లో పనులు చేసుకోవాలి అంతే మొబైల్ చూంట అంతేగా
ఆహా
ఏమైనా వర్క్ ఇంపార్టెంట్ అయితే బజార్ వెళ్తంటే ఇగ
అవునా
అంటే ఇక్కడ కాలేజెస్ డిగ్రీ వరకే ఉన్నాయి్ కదా ఏం లేవు ఫర్దర్గా చేయాలంటే వెళ్తే మ్మం ఎళ్ళాలి లేకపోతే వరంగాల ఎల్ాల నేనేమోచ్చినప్పటి నుంచిస హాస్టల్స్లలో అక్కడ ఏ లేను
ఇకా
అలవాటు లేదు అందుకోసం ఇది వెల్లాలి ఇంట్లోనే ఉంటున్నా
పవునా
మా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు కొంతమంది ఏమో మ్యారేజ్ చేస్కొని వెళ్ళిపోయారు
హ
ఒక టూ మెంబర్సే ఏదో ఎంబిఏ చేస్తున్నారు అంతే మ్యాక్సిమం అందరు ఖాళీనే ఉంటున్నారు
అవునా ప్రెజెంట్ ఖాళి నేనైతే
ఆ కాలినే
ఏ గ్రూపు
నాదీ బీగం
బికమ్మా
అయిపోయి కూడా వన్ ఇయర్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయికూడా వన్ ఇయర్ నుంచి ఖాళీనే ఉంటున్నా ఎవిటైనా బోరు కొడతే ఊరికి వెళ్తా అంతే అమ్మ ఇ ఉగాది ఫెస్టివల్ ఎలా జరిగింది
పర్లే బానే జరిగింది
మా కాలనీలో ఆంటి వాళ్ళు కూడా అవి స్వీట్స్ పూర్ణాలను అడి
మేము అవన్నీ చెయ్యం జెస్ట్ దేవుడి దగ్గర పెట్ పెట్టేసి అంతే ఇక అవి ఇ చెయ్యం మేము పూజ చేసుకుంటాం అంత టే దేవున్ కాడబన్ని పెట్టి మాకు సంబంధించిన వస్తు వస్తువులు ఉంటాయి మా పనికి
ఆహా
వాటన్నిటికి మంచిగా బొట్లు పెట్టేసి పూజలో పెడతాం
అవునా అదే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అంటే కాలనీలు ఉంటారు కదా ఆంటీ వాళ్ళు కూడా అది ఫెస్టివల్ రోజు అవి పూర్ణాలను పచ్చడి దా ఉంటాది కదా అది ఉగాది పచ్చడా అది పంపిచ్చారు తెచ్చిచ్ వచ్చారు ఇంటికి కానీ మేము అప్పుడు ఫాస్టింగ్స్లో ఉన్నాం మ్
అ అప్పుడు మీరు రాగోఉద్దేమో
ఆహా అసలేం తినొద్దు ఏం తాగోద్దు కదా
ఉ
అంటే సాయంత్రం పూట తాగొచ్చు కానీ ఇక మా డాడీ అప్పుడు అంటే ఫాస్టింగ్ లేరు ఇక మా డాడీ తాగారు అది సాయంత్రం పూటయితే తాగొచ్చు అ అవి అంటే మా ఇయిట్ సైడ్ అంటే హిందూస్ ఉంటారు కదా చాలా మంది అన్నారు వాళ్ళు ఏ ఏ ఫెస్టివల్ కైనా అ తెస్తారు
ఓహో సరే ర ఉంటా మరి
ఇంకా ఫైవ్ మినిట్స్ అయింది కదా
ఉంద నోటిఫికేషన్ వచ్చ వచ్చింది అండి ఈ రోజు ఏంటి స్పెషల్
ఈ రోజు అంత స్పెషల్ ఏం లేదు అది వంకాయ ఫ్రై అంతే ఇక ఇప్పుడు చేయాలి మళ్ళీ ఇక మార్నింగ్ అయితే వంకాయ ఫ్రై చేసాం కర్రీ
మాది మీలు సేమ్ అయితే
అవును మళ్ళీ ఇప్పుడు చేయాలి మార్నింగ్ చేస్తే మళ్ళీ నైట్ తినరు మా ఇంట్లో
కానీ వంకాయ మస్తు ఉంటాంది కార
అవును
ఇష్టమా
ఏంటిది అద ఆ అంత ఇష్టం లేదు నాకైతే ఫిష్ ఇష్టం ఎకువ అయితే ఫిషే దని ద
ఆహా చికెన్ మటన్
చికెన్ అస్తార్ తిినది నావు అస్లుదేను మటన్ నింత ఫిష్ మటన్ అంతే చికెన్ అయితే అంతతి నను అంటే ఇవిషవ చర్మాసు అందులో అవి అవయితే అలాంటివి అయితే తింటా మండీస్లలా ఇ అ చికెన్ మడి అవి తింటా కానీ నార్మల్ కర్రీస్ అవి ఫ్రైస్ అయితే అసలు తిన బద్దిగా అవి చికె
ఆహా
ఎక్కువైతే ఫిష్
మరి నెక్స్ట్ స్టడీ ఏం చేద్దాం అనుకుంటాను
ఇంకా ఎంబిఏ అయినా ఏమైనా చేయాలి ఇంకా అంత డిసైడ్ ఏమి అవ్వలేదు మా ఇంట్లో ఏమో మ్యారేజెస్ స్త అంటున్నారు మా పేరెంట్స్
అది పర్సనల్ విషయాల
ఈ ఎవరైతే చేస్తాం అంటున్నారో ఇదేమోద్దు నేనే అను
మీ ఇల్లు శ్లాపా
ఆహా కాదు మా ఇల్లు ఆ ఎరే కుల్ది ఉంటది కదా
ఆవు
అదే
ఎటు సైడు
మాది మైబర్ లో లోకలే
లోకలే
మీదే ఊరు
వెళ్ళంపేట
ఆహా లోకల్ తప్ప ఏం తేలీదు నాకైతే
అవునా
అంత తెలదే అంటే ఎటు వెళ్ళం గా ఇంట్లోనే ఉంటావ్ అంటే ప్చ్ బజార్కి ఇటు సైడ్ లోకల్ ఇటు ఏరియాస్ తెలుసు కానీ ఇగ పక్కనయే ఊరు ఉంది అలాంటివి ఏమీ అంత నాలెడ్జ్ లేదు. మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు మరి
బంగ్లా బంగ్లాకి వెళ్తాం దగ్గరే ఉంటుంది మాకు బంగ్లా ఊరికి
ఆహా
మహబుబాద్ అంటే దూరం ఉంటదని చెప్పి రాము ఇగ వెళ్తే బంగ్లాకే లేదంటే మీషోలో పెట్టుకుంటా
హ్మ్ మేము కూడా ఎక్కువ అయితే ఆన్లైనే చేస్తాం తా లే పోతే ఏమో కాసం షాపింగ్ మాల్ ఉంటయి కదా అక్కడ అందరూ చేస్తాం ఎక్కువ మీషో ఫ్లిప్ కార్డు
హ్మ్
లేకపోతే ఏమైనా ఫెస్టివల్సు మ్యారేజెస్ అట్లా అయితే వరంగ గల్లో తేయే
వరంగల్లో బావుంటాయి అన్ని డ్రెస్సులు ష
తే బావున్
మంచిగుంటై
రంజాన్ కి అదయితే ఇగ అట్టే వరంగల్ మండి బజార అ చేడే
అడ్రస్లు ఇట్లా బాగుంట ద మొత్తం ఈ వర్క్ వర్క్ కు సంబంధించి ఇకు అవే ఉంటాయి
ఇక కొంచం టైమ్ దొరకు తేమా చ్చవాడే చార్మినార్ కేేగా టైం లేకపోతేఏమో అవ్వ మండిమడు
హుహు
అక్కడ అక్కడ అవి సేమ్ ఉంటాయి కాకపోతే ప్రైజెస్ కొంచెం ఆ మండి బజార్ లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ ఉంటాది అంతే ఏచ్ వెడల్ అయితే కొంచెం తక్కు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రడ్ తక్కువ దొరకు ఎక్కుతుది ఇక్కడైతే కొంచెం ఎక్కువ ఉంటది అంతే
ఈ రంజాన్ కి కంపల్సరి కొ మొత్తమే ఉండాలి కదా చెప్పులతో సహా
ఆ అన్నీ కొత్తాయి అంటే మాకు ఇదే పెద్ద ఫెస్టివల్ కదా అందుకోసమే అందరు ఇలా హ్యపీ పేరు జరుపుకునే పండగనే రంజాను
అవును ఇ అన్ని పండుగలు అంతా ఉండవు ఇదొక్క
అంతే ఏం ఉండదు ఐ పండుగ కూడా అంత ఏం ఉండదు రంజాన్ అంటే వన్ మంత్ స్పెషల్ కాబట్టి ఇదే ఎక్కువ
ఓ మళ్ళీ శ్రీరామానవమి ఇడ తాంది
ఆహా ఎప్పుడు నెక్స్ట్ మంతా
ఈ ఈ వికె ఉంది ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడేనే ఉంది పండగ
ఊహు సరే మరి నేను ఉ కాల్ చేస్త
అ ఓకే